అంతేలే హా ఇంక ఎన్ని ఉండాయి నీవి అంతేనా ఉమ్ నాకెందుకు పేమెంట్ అని చూపియట్లే వస్తాది లే అప్పుడేనా ఇంగ రెండు సార్లు అయిన మాట్లాడు మే ఆరో కాల్ ఉమ్ అవ్ ఆశ నీకు నంబర్లు పెట్టిన దాంట్లో నంబర్ వుంటది చెప్ చూసి చెప్పు ఆశ అందులో చూసి డయాగ్నోసిస్ చెప్పు పిక్స్ పెట్టినాను కదా నెంబర్ చెప్తా డైల్ చేసి చెప్పు వన్ డబల్ ఫోర్ ఎయిట్ ఏం పెట్టలే ఆ అ వేద వేద ఏమే గ్రూప్ లో బ వాడిని యాడ్ చేశ్నారు, తాగినాడా.
హిహిహిహిహిహ్ కైప్ అన్ అన్
అహ వాడే అంటాడు గ్రూప్ లో సీ ఆర్ తప్ప మెసేజ్ జేయొద్దని వాడికేం పనంట మెసేజ్ జేని నువ్ జెప్పలేవా నువ్వే చెప్పినావు. కాదు నువ్ వాడే గదా చెప్పిందీ సి ఆర్ తో గ్రూప్ లో మెసేజ్ జేయుచు ఆ ఆ ఉ
నీకెద్దుకురా నాతో అన్నీ నేను వదిలేశ్న నేనే, చెయ్యన్ నేను అని గ్రూప్ లో యాడ్ చేయనన్న. ఇంకా చేసి చెయరా అవన్నీ గానీ వాడు ఏం అనడంట లేరా అది ఇది అనె.
ఎప్పుడూ
పొద్దునా
పొద్దున్నే కద రా యాడ్ చేసింది, అప్పుడే గదరా వీడిని యాడ్ చేసిందీ ఆ. అడ్మిన్ నేనే గదా వాన్ అదే వే దస్తగిరిని ఎందుకు యాడ్ చేసినారంటాండే పీకేయల్లా
బాగా నీరసంగా ఉండింది పడుకుని ఏసిన
ప ఇంగ మీతొ వాధించలేను సర్లే ఏం లేదు ఏమాలోచించను చెయ్యన్ లేవే మెసేజ్ తీసేస్తా నులే అ నేను దానికి ఏమన్లేదు సర్లే ఇంగ ఏం ఏడ్చినవ్ గాని ఈ మసేజ్
జేయన్ లే అనా
ఎందుకో
అంటావు
ఏం వే
సౌండు
వీడియో అది కూడా వస్తంద నీకు ఉహు నేనే లె వీడియో పెట్టింది
జ ఆ ఏంటి మానస అందుకని ఉన్న
అ ఏ నెంబర్ అడిగిన నెంబర్ చెప్పు మనసు మళ్ళిద్దువు గాని సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ అబ్దుల్ షేక్ అంట త్రి సెవెన్ లేదా లేదా తుద నాలుకాళ్ళు తీసినావు ఏ ఏ ఇ
ఎయిట్ ఇయర్స్ వన్ టూ సిక్స్ టూ వన్ టూ సిక్స్ టూ వన్ టూ సిక్స్ టూ
మేయి వేరే గ్రూప్ అని చెప్పాడు. ఆ గ్రూప్ లో నేను లేను అనేదాన్ని ఐ డిడంట్ యాడ్డెడ్ ఇన్ థట్ అనిపెట్టేనా. ఆ చలిచ్చ
చల్లగనే ఉండయి కదా
ఆంత
మనమా
సష్ ఊబ్బ పది నిాలర అయిపోయింది లే కట్ అయిపోతది కాలు టాపికా ఏమి మొన్న తిరునాల మీద జ్యోతులు అవి అంతా ఏ ఊర్లో అహ అందరు ఇక్కడికి వచ్చినారా కడదడ ఆ హు అ
టక కదాబ్